హలో హలో హలో హలో
చెప్పండి ఉన్నార
ఆ ఉన్నామండి మాట్లాడట్లేదు ఏంట అని
హలో
హలో వినిపిస్త ఇ మేడం
హలో
హలో
హాయడి వినబడతలేదా
ఆ ఇప్పుడు వినిపిస్తాంది మీకు వినిపిస్తుందా
ఆ ఇప్పుడే వినబడుతుంది
అదే అదే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది
అ
ఏంజ
ఆ ఇప్పుడే వంట అయ్యిందండి
ఆ ఏముండే నువ్వు
ఆ పప్పు చారు చేసినా
అవునా
ఆ సాటర్డే కదా ఆ హ
చ్చార పిల్లలు సోర కాయ ఒండినా ఇప్పుడే
ఆ
తోరకయ కూర
తొందరగా తింటారా రేట్ తింటారా
లేదు ఎయిట్ థర్టీ అయితుంది మీది
మాది మాది ఎయిట్ కి కంప్లీట్
మేము ఎయిట్ థర్టీ కూర్చంటే ఇక తినేసరికి అయిపోయేసరికి నైన్ అయితది ఇంక చిన్నగ ది టీవీ ట
అ మేమ్ గూడా
- అ
అంటే స్ సాయంత్రం పూట తొందరగా అన్నం తినాలి లేటు లేటుగా తినకూడదండి
అవును అవునైట్ కే కంప్లీట్ కావాలే కానీ ఇగ పిల్లలు కొంచెం రాగ నాది ప్ తిరోడ్ తింటారు కదా ఇంగ టైమ్ మియోగ్ కుండా మళ్ళా తొందర పెట్టేస్తే తినరా అనేసి కోచ్చంలేటు హోమ వర్క్ వేసుకున్నారా ఎట్లాగో రేపు సండే అని ఆడుతానరు
అ అవును ఈ రోజు కూడా అది హాలిడే కద
అవును మీకి ఈ రోజా
ఆ సెకండ్ సెట్టర్డే ఇస్తారు కదా
మా పిల్లలకు లేదు ఉన్నది వాళ్ళకి సెకండ్ సాటర్డే ఆ టూ మంత్స్ కోక ఒకసారేమో ఇస్తారు ఊకే యియ్యారు
ఆ
మధ్యలో ఎమన్ నా హాల్ డేస్ దినం వస్తే టే అది కలుపుకొని స్కూల్ పెడతారు
ఆ
అలా ఉంటంది ఇంట రేపు వాళ్ళతో డోళ్ళ త్
ఆ అవును
అల్లరి చేస్తారా బాగా
ఇక లేట్గా లేట్ లేస్తారు స్కూల్ ఉండది కదా స్కూల్ లేని రోజులు లేట్ టిత్
అవును ఈ సిక్స్టీన్త్ నుంచి మరి హాడ్ హాఫ్ డే స్కూల్స్ పెట్టి రా సైడ్
ఆ పెట్టిర్రు ఇట్ సైడ్ గూడా ఆఫ్ డే స్కూల్ పెట్టిడు
ఆ ఎన్ని గంటల నుంచి ఎన్ని ఆన్ ఇట్ల వరగానీ
ఎయిట్ నుండే ఎయిట్కి ఎయిట్ నుండే లి లెవన్ ట్వెల్వ్ థర్టీ
ట్వవల్ థర్టీ ఇప్పుడు మన గవర్నమెంట్ రూల్ ప్రకారమే గదా హ
ఇగ ఇంటికి వచ్చే వరకు
తీరమళ మిట్ట మధ్యాహ్నమ అయితంది గా
హలో
ఎట్లా ఊళ్ళ నేనా వేరేనా పిల్లల స్కూలు విలేజ్ లే నైనా పక్కన అందితార
తోనే
ఆఆ డవ్ హలో మ్ హలో
అయి
ఆ ఇప్పుడు వినిపిస్ వత్తాంది మీ దగ్గర కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నట్టు ఉంది
ఆ ఆ
పంచర్ షాప్
మీ వాయిస్ చిన్నగా అయిపోయింది అవునా
ఆహా చిన్నగా వస్తుందా ఒక నిమిషం ఉండడి
ఉ
ఇప్పుడు వినుపిస్తుందా
ఆ వినిపిస్తుంది దగ్గరే మాకు ఆ వాళ్ళే నడిచిపో నడిచి వెళ్ళొచ్చు ఆ ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళే ఆ ఆ దగ్గరే ఆ దగ్గరే బస్సు గీసు ఏం లేదు లేదు అట్లే ఏం లేదు నినే ఇస్తా
మీడే వంపిస్తారా
బాక్సి సంపూ చే
ఆ
ఇగ ఇప్పుడు హాఫ్ డే అంటే ఆ మంచిగానే చదువుతరు
ఇయ్యం బేన ఇంగ్లీష్ మీడియం స్ ఇంగ్లీష్ మీడియంమేనా.
ఆ అదే ఆ తెలుగే ఉండే కాకపోతే ఇప్పుడు ఇంగ్లీష్. పెట్టిరు ఆ శిశుమంద్రి, శిశుమంద్రి అంటే ఇగ అ అయితది ఇగ తర్వాత తర్వాత సెట్ అవుతది ఇగా.
అదే అ దే ఎందుకంటే ఫస్ట్ మన బేసిక్ ఏది ఉంటే అదే ఉం గదే మిడిల్లేతే ఒక వన్నీయర్ దాకా చాలా ఇ బ్బంది అయితది.
ఇబ్బంది అయితది అవును.
అం
శిశుమందిరి మొత్తం తెలుగే ఉంటది. తెలుగే ఉంటది కదా కాకపోతే ఇప్పుడు దాన్ని కూడా ఇంగ్లీష్గా మార్చిండు.
అవునవును ఆహా తెలుగే కానీ ఇప్పుడు తెలుగు బేస్ సిక్కే ఉంటది కదా మనకు చాలా వరకి ఇంగా మళ సడన్ గా ఇంగ్లీష్లా మారడం అంటే పిల్లలకి గుడా ఇబ్బందె. ఉ
మళ్ళీ ఇదొక్కటి మొత్తము తెలుగు తీశి టే ఒకటి తెలుగు ఒకటే సబ్జెక్ట్ ఉంచు అన్నగాని మొత్తం ఇంగ్లీష్ చెప్తాన్రు. గవర్నమెంట్ లో, ప్రైవేట్ లో. ఇప్పుడు బయటికి ఎళ్తే కదా తెలుగుని మర్చిపోతరు ఇగా. అంతగా ఆ మొ నేను పిల్లలకి ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్. తెలుగు గిది ఏంటిది గది ఏంటిది అని అడుగుతరు.
అవును.
పిల్లలు
అవును ఇప్పడికి అడుగుతరు.
ఆ అదే. ఇంకా ఆళ్ళు పెద్ద చదువులు చదివి బయటికెళ్తే ఇగ తెలుగును మొత్తం మరిచిపోతరు.
తెలుగు పోతది.
ఆ తెలుగు వొతది. కానీ అట్లా చెయ్యదు కదా కానీ ఇప్పుడు స్టడీ, కానీ కాకపోతే ఇప్పుడు జాబ్స్ బట్టేశి ఇంగ్లీషే ఉండాలని
ఆ వాళు అవునవును ఇప్పుడు ఏదన్నా మామూలుగా బయటకిళ్ళలేదన్నడు ఫస్ట్ ముందు ఇంగ్లీష్ ఉందా ప్రాపర్ ఒక ఫైవ్ మినిట్స్ ఇంగ్లీష్ మాట్లాడండి అంటాఉండు
అవును
మనం మరి అక్కడ అయిపోతా క చలిక తేడా ఉతందిగా మామూలుగా అగే వా అడిగే వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ తెలుగులో కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లు అస్తతే వాళ్ళకి కూడా అర్థమయదు అయితది కొద్ది రోజులల్లో ఇప్పుడు తెలుగు పోతే మళ్ళా ముందు భవిష్యత్లో తెలుగే కావాలంటారు అప్పుడ ఎట్లా
ఆ అదే కదా అప్పుడు ఎట్ల ఇగా హు రాదు ఆ కానీ అట్లా ఉండద్దు తెలుగు కూడా ఉండ డాలే మనది సాంప్రదాయం ఎంత మంచిగాంటేది తెలుగు పోనీయాధు
అవును కానిఇప్పుడు అది పోతట్టుందిగా ఉమ్ మరి ఇప్పుడు టెన్త్ వరకు తెలుగు ప్రాపర్ గా రాని వాళ్ళు చాలా మంది ఉం టారు పాపం బేసిక్ ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళు మనకి గనక ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకా వేలా గుర్తుండదో వీళ్ళ కి కూడా తెలియ
ఆ ఆ సేమ్ అట్లనే ఇక అట్లే అయిపోత
హు హు అవే హార్డ్ వర్డ్స్ అనిపిస్తయి మనకిందులో హ్మ్ అది ఎంత పీడి అవుతా ఇది కొంచెం తట్టుకుంట తట్టుకు కుంటే అవుతాం కదా వాళ్ళకు కూడా సేమ్ టీవీలొకి తెలుగు చదవరాదా మనమే అనుకుంటం కానీ పాపం వాళ్ళవి వాళ్ళకే ఉంటది
వాళ్ళది వాళ్ళకే ఉంటది
హ
ఇంకా ఏంటి మరి
ఉమ్ చెప్పండి ఏం చేసి మార్నింగ్
ఆ మార్నింగ్ వంకాయ వేసిన టా వంకాయ టమాటా ఉమ్ ఏపీ పప్పుచార్ వేడివేడిగా
ఆ మీ పిల్లలు బాగా అల్లరి చేయనట్టున్నరు
ఆ చేస్తరు ఆ అంటే ఆ బయటికేమి వెళ్ళరు ఆడుకోవడానికి ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది గేట్ పెడితే ఇక లోపలే అ
లో బల్ల
ఆ లోపల్నే
అడ్డం పెట్టరాదండి
ఆ అదే బయటికి వెళ్తే మళ్ళీ ఆ అదే ఆ ఉన్నయి ఉన్నయి టేకు చెట్లు నయి తర్వాత ఇది ఎంచెట్టు ఉసిరి చెట్టు ఆ చాలా యూజ్ అయి చల్లగా ఉం అల్లనేరుడు వండు చెట్టుంది జామ చెట్లున్నయి ఆ కాస్తాయి కదా
అంటే బయటకి ఇస్తారా మీ వరకే ఇంట్లోనే తింటారా
అంటే ఇగ అవి రాలి అటు ఇటు పడితయి అది పెద్ద చెట్టు కదా రాలి పడతాయి ఇగ ఎవరు వడి తే ఆల్లు ఏరుకుంటరు
అవునా అట్లా సహజంగా తినడమే బెటరు మనం ఫ్రెష్గా కావాలాం
ఆ ఆ ఇట్లా కింద కింద వాడే కదా
అవును వాటిని మంచిగా వాష్ చేసి తినాలి కానీ అదే బెటర్ వీట్ ఏం పడక కుండా కెమికల్స్
కెమికల్స్ మళ్ళీ కలరు మంచిగా కనవడు డానికి ఆ అవును
అది వాళ్ళు ఒక లిక్విడ్ యూజ్ చేస్తారు అది వాటర్ లో బక్కెట్లల్లో వేసి ఇవ్వాళ వేసి ఖతం ఒక టూ డేస్ వన్ డేనే
ఆ క్యారెటూకీ కూడా యూట్యూబ్ లో చూసింరా క్యారెట్లు అంతగానం కలర్ ఉండవి ఆ ఇట్లా మనము పైపులా పైపు తోని ఇట్లా అన్నిటికిీ కలర్ కొడుతన్రూ మంచిగ స్ప్రే చేస్ సుండ్రు స్ప్రే యేషినట్టు చిన్న పైక్ తోని ఇట్లా స్ప్రే ఎస్తండ్రు అన్నింటికి మంచి కలరు కానీ మనం వాటిని ఒచ్చిన తర్వాత చాలా మంచి కడుక్కోవాలి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి కూరగాయలు గానీ ఏయి అయినా అట్లా చూస్తే అర్ధమైతంది. ఇట్లా నా ఇట్ల తయార్ ఏష్ పంపిస్తరా ఆగి ఇగ అని
అవును
ఊ
కాని మరారేవ్ ఇహ్ హి సహజంగా అయినా కొంచెం అంత కలర్ కూడా ఉండవు కదా అంటే బనా బయట నార్మల్ ఉండేటియి ఇవి ఇప్పుడు ఒచ్చేటి బాగా తిక్కు కలర్ ఒస్
ఆ తిక్కు కలర్ ఒస్తనయ్ అవి అస్ అసలైంది క్యారెట్ అసలు కలర్ ఉండవి నార్మలే ఉంటాయి.
ఊ
వాటికి కలరేసి అట్ల యేస్తండ్రు మిర్చీలు కూడా రే మిర్చీలు రెడ్గా రెడ్ కలర్ మర్చ చిరం
ఏంటిది రెడ్ కలర్ మి చిలా
ఆ రడా ఆ మిర్చి ఎండు మిర్చి ఎండు మిరుపకాయలు ఉ రేరుడు వాటికి ఆ వాటికి గూడా ఎస్ తండ్రు అంటే మంచిగా ఎర్రగనబడి మంచిగా అమ్ముడు పోతాయి కదా అది ఆ అదదే
దానికోసమే వెయ్యడం.
ఆ ఈరోజు యూట్యూబ్ లో జూష్ణ ఒక డాక్టర్ ఎప్పిండు మనము కూరగాయలు గొనుకచ్చుకున్న, తర్వాత వాటిని అట్లనే కడిగి వండకు కూడదు అడుగుతే గూడా ఆ కూరగాయల్ని ఆ ఫ్రూట్స్ ని ఆ ఫ్రూట్స్ గానీ కూరగాయలు గానీ కొంచెం బేకింగ్ సోడా వాటర్లేయాలన్నట బేకింగ్ సోడా వాటర్ లేషి ఈ కూరగాయలు ఒక్క పది నిమిషాలు ఉంచాల్న డే అంతకన్నా ఎక్కువ గుడా ఉ ఉంచద్దు. ఒక పది నిమిషాల్ ఉంచి ఆ అద తీస్కుంటదంట ఆ మంచిగా పది నిమి అంతకంటే ఎక్కువ కూడా ఉంచొద్దట ఒక పది నిమిషాలు ఉంచి అప్పుడు ఆ వండు కోవాల్నట నాకు బాగా నచ్చింది. ఆ ఓన్లీ ఒక టెన్ మినిట్సే మనం గుడా యూజ్ చేద్దాం నేన్ రేప్ యూస్ చేస్ చూద్దాం అదే చేసి చూడాలె కానీ ఇది మంచిదే ఎందుకంటే మనము చూస్తాన్నాం కదా ఎట్లా కలర్స్ కొడతాన్రూ ఆ మందులేసి పండ పెడతాన్ కదా మనం అట్టిగ నీళ్ళతోన్ కడుగుతే కాదు చూద్దాం డాక్టరు చెప్ నాక్ బాగా నచ్ చ్చింది.
ఓకే మరి చూద్దాంలే ఓకేనా.
ఓ